హలో
పల్లవి హలో హలో విన్నీపిస్తదా ఆమె
కొట్టే సనిన్
వినపడతాందా నాకు వినపతది
ఆ విన్పడతాంది, ఆ మళ్ళ చెప్పూ ఏం చేయలే ఇప్పుడే కాలేజ్ నుంచి ఒచ్చిన ఈ రోజు మార్నింగ్ ఓచ
ఇ మార్నింగ్ కాలేజ్కి పొయ్నావా
మ్ మ్
ఉహు నేను ఆఫ్టర్నూన్ పోయిన మార్నింగ్ ఒచ్చి మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీకి ట్వెల్వ్ థర్టీ ఎల్ ట్వెల్వ్ ఫిఫ్టీ గేట్ లో సైన్ పెట్న తర్వాత వన్ ట్వంటీ ఫైవ్ కాలేజ్ పోయిన
ఉహ్
మే నాకూ, కిడ్నీలో కూడ ఉన్నాయ ఆమె స్టోన్స్
అయ్యోయ్యోయ్యో అల్ల
నిన్నపోయినం హాస్పిటల్కి స్కానింగ్కి
మ్
స్కానింగ్ కి పోయింటే అది నార్మల్ గా ముందు గాల్బేడలో ఉండింది ఒక్ ది అది కూడ త్రీ ఎంఎంఏ ఉన్నింది
ఆ
ఇప్పుడు అది ఫోర్ ఎంఎం అయింది తర్వాత కిడ్ నిలో త్రీ ఎంఎం స్టోన్ ఉంది మే ఏంది వాళ్ళు తీస్ ఆపరేషన్ చేయ్యమంటే, ఆపరేషన్ చేయమ్ మేము అంటారు కాని నొప్పొస్తె అస్సల్ భరించలేమ్ మే
ఒరి నాయన
ఏమి చూసేది స్వామి అందుకే ఎగ్జామ్స్ ఉన్నాయ్ నాక్ ఇ నెక్స్ట్ వీక్ లో ఇంటర్నల్స్ అంటా ఆ నెక్స్ట్ వీక్ లో ఇది అదే వీక్ లోనే ఇది, మిడ్ టూ మిడ్ అయిపోయినాక సెమ్ అయిత, ఎక్స్టర్నల్ ఎక్స్టర్నల్స్ అయిపోయ్నక తరత సెమ్ అదొకె సార్ సెమ్ఐపోయినాక ఇంటర్న్షిప్ పోతాంక్క టూ మంత్స్ హలొ
అ
టూమంత్స్ ఇంటర్న్షిప్ ఉంటది కదా
మెన్ పంది నువ్వే చెప్పుకుంటవ్ వినవా నేన్ ఉ ఆ అనేది కూడ నీకు వినపలేదా
ఆహా
ఆ మళ్ళీ చెప్పలే కద నేను దివ్య దివ్య అనుకుంటా ఉన్నా
లేదు నాకు ఇ పల్ నేను చెప్తా అన్నా ఇంక సరే మళ్ళా పిలిచిన
ఆ చెప్పు టూ మంత్స్ఇంటర్
అం ఆ అదిఏం చేసేకె అదెం చిన్నది ఫోర్ ఎంఎంఏ ఫోర్ ఎంఎం అంటే ఎంత ఒ స్తది, వన్ సెంటీమీటర్ కూడా కాదుండేది అన్నారు కానీ నేన్ తొస్తేమాత్రం ఎంత అస్సల్ తట్టుకోలేను ప అంతొస్తది నొప్పి మాత్రలిచ్చినారు అ నొప్పొచ్చిప్డు మాత్రలేస్కున్న నొప్పొచ్చినడు మాత్రలేసుకుంట్నా అంటారు నేను అసలు అది వన్ ఇయర్ నుంచి మింగతాన్నటా టాబ్లెట్స్
తగ్గలా
అసల్ కి
ఉహు
అ త్రీ ఎంఎం కాస్తా ఫోర్ ఎంఎం అయింది
ఊ ఏం చేస్తం అంతె నేను నిన్న హెడ్డెక్ అన్కున్న చానా టాబ్లెట్స్ ఇచ్చినారు మ్ మ్నా ఇంక టాబ్లెట్స్ ఏసు దానికి కాదు అది ఒగొసారి ఆలోచిస్తే నాకు తల నొస్తుంది లే దానికి పోయినా నిన్నే కాలేజీకి రావాల్సి అంది నిన్న ఉన్నా మార్నింగ్ కానీ నాకు హాస్పిటల్ లేట్ అయిపోయింది మ నేను పోను మా అని చెప్తి మళ్ళా మార్నింగ్ త్రీ థర్టీకి లేసి ఫోర్ బస్ ఎక్కి వచ్చినా
హహ
ఊ అది వచ్చిందేది పక్కన పెడితే ఆయ మా ఎవరో తాగేసింది బస్ లో నా మీంద కూర్చునేసింది వచ్చి నేను నిద్రపోతాన్నా ఆ
ఆంటి నా
ఆ యామ్మే
ఆ అంత తిల్క తాగుతారా
ఆ తగుతారా అట్లా పచ్చి పచ్చి గ ఉంది ఏం చేస్తావు మళ్ళీ అందరూ ఆ అయిమ్మను అరిచినారు ఆ ఏమ్మా లేచు కదా ఏందిది అది ఇది అని
ఊ
ఉ ఇంకా
చెప్పలమే
ప్రజట్లు చెరిగయా మొన్న పోయిటప్పుడేమో టికెట్ బస్ లో నుంచి పడిపోయింది అయెప్ప అరిచినాడు
ఉ
తిట్టుకునే నాకు అరిచేదే రాదు తిరిగి నాకు ఎందో చ నేను నేర్చుకోలే నేను ఆ కానీ ఎంత అరిచనాడు ఇచ్చినాడు ఇంకో టికెట్
ఎట్లో ఫ్రీ టికెట్ ఏ
ఆ
ఎట్లా ఫ్రీ టికెట్ ఏ ఆహా ఫ్రీ టికెటేగా ఇంకోటి తీసుకుంటే పోయిండు ఫ్రీ టికెట్ అంతేగా ఇంకోకటి తీసుకుంటే పోయేది
ఆ మల్లెం చూడాలే ఎంత అరిచి డనీ ఆయెప్పే అరిచి అడా అయెప్ప అరిచినాడు ఇంత లేజీగా ఉంటావు ఏదేందో అరిచేసినాడు మాట్లాడేవి కూడా ఏది ఈకుండా
ఆ
ప్రింట్ కొట్టేసినారు ఎట్లు వస్తుంది చెప్పు
ఆ
ఆది కిలో కొట్టుకొనిచ్చింది నాడప ఏం లే అయప్ప ఇచ్చేటప్పుడు వాంగా చేతికి ఇయ్యాలే ఉ చెప్పు మళ్ళా ఆ టూ మంత్స్ ఇంటర్న్షిప్ చిన్న ఏజ్ లో ఆ
ఇంకా మెయిల్ రాలా అది అప్లై చేసినాం కానీ ఇంకా మెయిల్స్ ఏవి రాలా ఏది మూడేమో అప్లై చేసిన ఇస్రో ఒకటి ఢిల్లీ ఆ హైదరాబాద్ ఒకటి మద్రాస్ ఒకటి ఈ మంత్ లాస్ట్ ఉంది ఈ మంత్ లాస్ట్ ఆ తిరుపతి ది ఉంది తిరుపతి ఇది బోనిఫైడ్ అ నో అబ్జెక్షన్ లెటర్ తీసుకొ వచ్చినాం గానీ ఇంకా అప్లై చెయల అప్లై చెయల్ల ఢిల్లీది ఒకటి ఉంది ఢిల్లీది అప్లై చెయల్ల
ఉహు డిల్లీ కూడా పోత వస్తే
ఉ
ఉ ఏంది ఏ గేట్ రాయాల ఎక్జాము
లేదబ్బ నెక్స్ట్ సారి రాసుకుందామని మా అన్న నెక్స్ట్ సారి రాస్తాడంట ఒకేసారి నేను మా అన్న ఇద్దరు రాస్తాం హలో
యు మీ అన్న
ఆ మాయన్న నెక్స్ట్ సారి రాస్త అనా
ఉ
ఇంగా మాయన్న నేను నా తమ్ముడు ఒకేసారి రాద్దామని ఉన్నాం
ఉహు
మాయన్నకి రెండు వేలు నాది వెయ్యి అబ్ మే ట్వంటీ ఫైవ్
ఏంది వెయ్యి మే
ఆ హలో పల్లవి
వా
ట్వంటీ ఫైవ్ తౌజండ్ ఇస్తారు ట్వంటీ ఫైవ్ తౌజండ్ ఇస్తారు మే మంత్లీ
అవునా
ఉ మాయన్నవి ఇంటికెల్లి ఇంటికిీడు వాడు మంచి ఆల్రెడీ పెట్టినాము
మేన్ కో దాంట్లో డిజైనరా డిజైనరా మిన్నా
ఆ కాదు ఫీల్డ్ వర్క్
ఆహా ఎక్కడ హైదరాబాద
ఉ ఆ కంపెనీ పేరు కూడా తెలిలే అంతకు ముందే సన్ కంపెనీ పేరు అయినా తెలుసు ఈ సార్ ఈ సార్ జాయిన్ అయిన కంపెని పేరే తెలీదు
పెంచలేద ఈ సారి
మాయన్న జాయిన్ అయిందే వేరే కంపెనీ కొత్త కంపెనీకి జాయిన్ అయ్యిండంట పే వేరేగే ఆ జానవరి లో జాయిన్ అయినాడు త్రీ మంత్స్ నుంచి ట్వంటీ ఫైవ్ అంతకు ముందు చేస్తన్న కంపెనీలో ట్వంటీ
ఉహు
ఆ పెంచుతారు ఇంకా పోలేదు కదా వన్ ఇయరే కదా అయిం ఎ ఎక్స్పీరియన్స్ కూడా
ఊ
ఆ వన్ ఇయర్ లో కూడా సిక్స్ మంత్స్ ఇంటర్నెషిప్పు.
ఆ ప్లేస్మెంట్ లో కదా మీ అన్న సెలెక్ట్ అయింది.
ఊ
బాగా వస్తాయి ప్లేస్మెంట్సు మీ అన్న కి మ్యాథ్స్ క్లియర్ అయిందా.
ఆ ఆ క్లియర్ అయిపోయింది కాబట్టే కదండి మళ్ళ వచ్చింది.
ఎప్పుడో క్లియర్ అయింది ఫోర్ లోనా త్రీ లోనే క్లియర్ అయింది.
త్రి లోనే క్లియర్ చేసేసుకున్నాడు.
అహా వన్లో పడింది.
వన్ లో వన్ వన్ లో పడింది.
అహ
వన్ వన్ మ్యాథ్స్ ఎంమ్ వన్ పడింది అంతే మళ్లీ అది టూ అటెంప్స్ థర్డ్ అటెంప్ట్ కి పాస్ అయిపోయినాడు.
ఇంగ మీ నాయనకి తెలుసా మే
ఏమని
ఇలా పడింది అని.
ఆ తెలుసు మాలానే కట్టినాడు కదా మూడుసార్లు చూడు అబ్బాయిలకి సప్లీలు పెడితే ఏమనరు అమ్మాయిలకి సప్లీలు పడితే మాత్రం పెళ్లి చేసేస్తామంటారు ఒకే
నిజమా కాదా మే
ఆ అంతే అది అంటే మీ ఇంట్లో అబ్బాయి అమ్మయి అంటారు కాబట్టి అట్లా అంటారు మా ఇన్ ఇద్దరు అమ్మాయిలు కాబట్టి అట్లా ఏముండదు నాకు తెలిసినంత వరకు ఉంటారులే మే అట్ల కూడా ఉంటారులే అంతేలే అంతేలే
నార్మల్ గా అబ్బాయిలకి సప్లీలు పడితే ఏమండదే అమ్మాయిలకి సప్లీలు పడిందంటే
అవునులే మే కరెక్టే కాని ఉ
ఏం చేద్దాం అట్లుంది సమాజం. అట్లుంది సమాజం
ఉ
అంతే నువ్వు అయినా ఇంట్లో తెచ్చే చేసుకుంటారు అంతా.
ఉ చేసుకోకుండా ఇంకేం చేయమ వద్దనేకి అయితుందా అంతే వద్దన్నాను అంటే నన్ను చంపేస్తారు.
నిజమే
వద్దన్నామనుకో ఒకటే మాట ఎవరన్నా ఉన్నారా అంటారు
అ మాట ఎందుకు ఊరికే
ఆ
వద్దన్నం అంటే ఎవరనా ఉన్నారా అంటారు
మే ఉండు
సరే మే
సరే ఉండు